ఏమండీ
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి అదే కాసేపు అన్నా చదువుకుందా అని అనుకుంటే ఇంగ నిన్నంతా పిల్లోడు బాగాలేదని నాకు మనసంతా ఇంగ అలాగే ఉనింది మా అత్త గారు లేకా నాకు అసలు పెళ్ళికి ముందు అసలు నాన్ వెజ్ అనే నాన్ వెజ్ చేయడమే రాదు ఈ మధ్యనే మా అత్త పెళ్లైన తర్వాత ఇక మా అత్త ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని నేర్పించింది
అదే
కుక్కర్ లో పెట్టేస్త తొందరగా అయిపోయిద్దని ఏదైనా ఎక్కువ కర్రీస్ కుక్కర్ లోనే చేస్తా స్కుంటాం అన్నమాట
ఆ అవున్ పెద్ద ఫ్యామిలీ గా కదా కొంచెం ఎక్కువవుతు
కొయ్యాలన్నా ఏంటండి గంటలు గంటలు పట్టిద్ది టైమ్ కేజిల్ కేజిల్ చెయాలి ఏకువ చేయాలి అవ ఏపుడు చేయాలంటే ఆ నిల్చొని చెప్పాలంటే నాకైతే నాకు ఫస్ట్ నుంచి పెద్దగా పనులు ఏమి చేసిన అలవాటు లేదు మా ఇంటి కూడా మా అమ్మాయి చిన్న అప్పటి నుంచి బాగా చదువుకునేదాన్ని అన్నిట్లో ఫస్ట్ వస్తా అలా చదువుకుండేసరికి మా అమ్మలు కూడా పెద్దగా ఏమి పనులు చెప్పేవాళ్ళు కాదు
ఓకే
ే ఇంట్లో పనే కదా మా అమ్మ కూడా బయటకి వెళ్లి ఏం పనులు చేసేదిం కా హౌస్ వై కేన్ ఆ అకాా ఎంట్లో పనేగా ఏం పెద్దగా ఏమమి ఉండదు పనులు మేము నలుగురమే కదా మా అమ్మ నాన్న మా చెల్లినే కదా అంత పనులేమ మా చెల్లికి ఈ మధ్య పెళ్లి కుదిరింది ఎంగేజ్మెంట్ అయి్యంది
ఆహా
పెళ్లి ఉంది ఆగస్ట్
న ఓకే తనకి మా తను ఎంత వరకు చదువుకునింది
తను ఇంజనీరింగ్ చదువుకుంది ఆ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇట్లో అమ్మాయి కూడా జాబ్ వచ్చింది కాకపోతే ఆ కొన్ని రోజులు చేసి సింది చెన్నైలో చేస్త ఇ చేస్తా అమ్మాయికి ఒక రోజు సెలవు రోజు ఫ్రెండ్స్ బయటకి వెళ్తుంటే కాలు కుక్క కరిసింద అనమాట పట్టింది బాగా కండ పట్టింది ఇ బాగా చది ఇంకా ఆఫీస్ ఇలో అమ్మాయికి ఇంజెక్షన్లు చేయిచుకుంది అంత చేయిచుకుంది గాని అది బాగా నొప్పి చేస్తాను ఇంది కాలు బాగా ఎక్కువ కరిసింది కదా ఆ నొప్పి ఏ లో ఆ కూలింగ్ కి ఇంకా కాలు ఎక్కువ నొప్పి రావడము ఆ అందు కాని మాకు భయం వేసింది చాలా ప్రమాదం కదండి కుక్క కాట్ అనేది ఆ చాలా పత్యం ఉండాలి అందులో హాస్టల్ల్లో ఉండేదయిపోయా పత్ సరిగ చేయలేరు
ఓకే
ఎవరు ప్రత్యేకంగా చేసి పెట్టరు కదా అదేనా ఇంకా అందుకని భయ వేసి ముందు మనిషి ముఖ్యము ఉద్యోగం భయమేసి ముందు మెన్స్ ముఖ్యము ఉద్యోగం కావాలంటే తర్వాత చూసుకోవచ్చు అనేసి మేమే ఇంటికి రమ్మన్నా ఇంకా ఖాళీగానే ఉంది అప్పటి నుంచి
ఆహా సరే
సరేలే ఇంకా ఎవరొకరు మ ఇంకా ఎలాగో పెళ్లి వయసు వచ్చింది కదా సరేలే ఎవరొకరికి చేస్తే తర్వాత వా అబాయి జవ ఇంకా కాబట్టి ఇద్దరు కావాలంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరి ఇష్ట ప్రకారం కావాలంట రేమ్రే మళ్ళీ అక్కడ ఏదో చూకొనిస్తస్తుది ఇష్టం ఉంట ఇష్టం లేకపోతే ఏం లేదు ఆ అబ్బాయి గు సాఫ్టేరే జాబే ఉమ్ ఆ అబ్బాయి కూడా చెన్నై లోనే జాబు ఆ అబ్బాయి కూడా చెన్నై ఏ ఈ అమ్మాయి ఇంకా అక్కడ అలవాటు ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఇష్టమైతే పాత కంపెనీలోనే చేసుకోవచ్చు వినా
ఎక్కడంండి జాబులు మే వెళ్ళి బయట చేస్తామని పేరే గాని ఖర్చులు అన్ని ఎ క్కువేమి టెనెన్స్ ఎక్కువే వచ్చేది ఎంత వస్తుందండి మహా అంటే అంతా అక్కడే సగం ఐపోతాది మనం ఉండే దగ్గర చేసుకుందాము అంటే మనం ఉండే దగ్గర ఫెసిలిటీ లేవు ఉద్యోగాలు ఇవ్వడాని ప్పు నీళ్ళు లేవు బ్యాంగుళూరు చెన్నై హైడ్రాబాద్
ఊ దగ్గరలో ఏం చేసుకోవాలన్నా ఐదు వేలు పది వేలు పదిహేను వేలు ఎంత ఇస్తారు అవి ఇంకా గ్రోత్ ఉండవు ఎన్ని రోజులు చేసుకున్నా ఇంక అదే ఆ పదివేలకే చెయ్యాలి
హమ్ కొంచెం దగ్గర దగ్గర అక్కడక్కడ పెట్టాలండి ఏంటో
ఇప్పుడు వస్తున్నాయిండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కొంచెం ఇప్పుడు మారుమూలు ప్రాంతాల్లో అక్కడ ఇప్పుడు మా అమ్మోలది ప్రకాశం జి ఇలా కదా పా ఆ అక్కడ కనగిరి ఆ ఏరియాలో ఈ మధ్య వస్తున్నాయి అంబా అని వాళ్ళు పెట్టారు కదా ఇది ఏదో ఓపెన్ చేసారు
జియో ది
ఇది కాదు ఏదో మాంచ్ త ఏదో తయారీది పెట్టారబ్బా దేనికి సంబంధించి ఏదో తయారీది ఓపెన్ చేశారు రీసెంట్ గా సోలార్దో మరి ఏదో సోలార్ సంబంధించి మరి దేని సంబంధించిందో పెద్దది సంస్థ ఒ పన్ చేేశారు చాలా మంది పాలం ఉ స్థలాలు కూడా తీసుకున్నారు రైతులు అవి కూడా తీసుకొని
అహా
వాళ్ళ కూడా స్థలానికి డబ్ బులు అన్ని ఇస్తున్నారు కాదు అంటే వాళ్ళు తీస్ కంపెనీ కున్నందుకు
కానీ ఇల్లులు స్థలాలన్నీ అమ్మేస్తే రేపు వ్యవస్ వ్యవసాయం చేయకపోయినా ఈ చెట్లని అవి మెయిన్ ఉండవు కదండి
అవును కదా ఇప్పుడు ప ప్రతి ఒక్కరు ఇంట్లో సోఫాలు మంచాలు డబల్ దాని మంచాలు ఇది చేయిచ్చుకోవాలని చెట్లు కొట్టేస్. తున్నారు అస్సలు చె. ట్లు నరికేయడం వల్ల రేపు పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా లేకా. జనాలు ప్రతి ఒక్కరు డబ్బాలో. ఆక్సిజన్ పెట్కొని ముక్కులుకి పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తదంట బ్రహ్మంగారు అది కూడా రాసి. త తెలుసా కాల జ్ఞానంలో నిజంగా అలాంటి రోజులు వస్తాయని అనిపిస్ ది ఆయన మంచి నీళ్ళు కొనుక్కునే పరిస్థితి వస్తుందని రాశాడా.
ఇప్పుడు చూడండి ఎండా లేక ఔ
అందరు కొనుక్కొని తాగుతున్నాంగా మ. రి ఇంకిదిగూడొస్తది నిజంగా అందరం ఒకరిన్ చూసొ. కర్ పోటీల్కెలిపోతు న్నాము కానీ ప్రకృతి గురించి అలోచిచ్చట్లే ఎవరం కూ డా.
అది నిజమే అండి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ ఎ. పక్కింట్లో ఏం చేసినారు పూజలు చేసినారంటే ఆ పూజలకు కూడా. పోటీలు పడ్త రేపు వాళ్ళకంటే మనం బాగ చెయ్యాలంటున్నారు అదే తోడు. గొడవలు ఏమైనా ఇంటి ఒకవేళ సపరేట్ గా ఉన్నారనుకోండి. ఆళ్ళింట్లో ఏం కొన్నా. మనిం. ట్లో రేపది కొనాలి అనేస్ పట్టు పడుతున్నారు అందువల్ల ఒకవేళ తను. పోటీ ఏసుకో కొనక పోయినా. నన్ను చూసి కొనిందనేస ప. క్కన్ జెబ్కు.
ఆ ఈ వసతులెక్కువుండేకొద్ది అన్నీ సౌకార్యంగావుండే కొద్ది మనుష్. లింకా పాడైపోతున్నారు. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి ఫస్ట్ ఆరో. లేకపోతే ఏమీ చేయలేం కదా. ముందు ఆరోగ్యం ఉంటు. టేనే ఉన్న నాలుగు రోజులు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాము. ఏంటో ఆశ ఆశ. ఎక్కువైపొయ్ జనాలకి. పని చేసేకాడా పోటీలు అయిపోతుంది మనిషి బ్రతకడానికి తెలివితేటల కోసం చదువుకోవాలి చదువుకున్నందుకు ఏ. కోటి బతుకు తెరువు కోసం చ ఏదోకటి పని చేసుకోవాలి అంతేగాని ఈ వాడు లక్ష సంపాస్తున్నాడు నేను రెండు లక్షలు సంపాస్తాను వాడు మూడు లక్షలు ఎ ఇట్లా అయిపోతుంది అసలు
మ్మ్ ఇప్పుడు ఖర్చు పెట్టేదానికి మినిమం అబ్బాయికి లక్ష రూపా
మ్మ్ పిండి పెట్టే కొద్ది రొట్టే అన్నట్టు ఈ చదివిచ్చుకునే దగ్గర పిల్లల్ని అలాగే చేస్తన్నారు ఇప్పుడు ఆ ఎక్కువ పెట్టి చదివిచ్చినోడు పెద్ద ఉద్యోగం తెస్తాడని లేదు చిన్ తక్కువ పెట్టి చదివిచ్చినోడు చిన్న ఉద్యోగం తెస్తాడని లేదు వది వాడ్లో ఉంటది యా మ్మ్ తెలివి అ నే
ఉ అవును
అది ఎవడో అదృష్టమో ఎవరు చేసుకున్న పున్యాయాల పపామ్ తళ కర్మలు అన్ని అనుభవించాలి తప్పదు
రేపటి ఈ పిల్లల గురించి కూడా బయ మేస్తాంది ఒక్కొక్కసారి పిల్లలు ఏంది వాళ్ళ ఫుడ్ పరంగా గానీ
ఆ ప్రతిదది ప్లాస్టిక్ అండి అసలు ప్లాస్టిక్ నాకు అయితే భయం ఎస్తుంది. అసలు మ మనప్పుడు అసలు ప్లాస్టిక్ ఇంత లేదు మనం చిన్నగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు టిఫిన్ షాపులు బ ఎవరైనా మనం అసలు టిఫిన్లు కూడా తక్కువే కదా ఆ రోజుల్లో పొద్దున బాక్స్ ఈ స్కూల్ ఎ ఎళ్ళేటప్పుడు క్యారజ్ పెట్టుకుని వెళ్తామా అ మధ్యాహ్నం కి వండిన అన్నమే ఒక ఒక ముద్ద నోట్లో పెట్టుకొ ఒక పాలు దాగి పరుగులు తీసేళ్ళ అసలు స్కూల్ కి ఇప్పుడు ప్రతి రోజు ఇడ్లీ దోశ అని రోజు టిఫిన్లు అవి కూడా ఒకేళ తల్లిద చేసుకోకపో ఏం చేస్తున్నారు బయటి నుంచి పార్సల్ తెచ్చుకుంటారు కున రాయి కబర్లు పేపర్ ప ప్యాకింగ్ చేసిస్తున్నారు దాని వల్ల ఆ పార్సల్ న ప్లాస్టిక్ అంత వేడి క కరిగిపోయి అంతా మనం తిినే తిండిలోకి వెళ్ళిపోతుంది ఇదివరకు బిర్యానీ హోటల్ నిన్న ఉన్నాయా
అయ్యో మా ఊర్లో అయితే హోటల్స్ ఎక్
వంద రూపాయలు నోట ఇరవై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు తిన్నంత బిర్యానీ అని చెప్పి పెడుతున్నారు అయి ఆ కవర్లు ప్లాస్టిక్ కవర్ లా వేసిస్తారు అదంతా కరిగిపోయి అన్నలోకి వెలిద్ది అ రోగాలు అసలు ప్లాస్టిక్ ని ఎలా చేయాలం టే అసలు ప్లాస్టిక్ తో అమ్మే టిఫిన్లు తినొద్దు ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టే భోజనాలకి అసలు. ఫంక్షన్ లకి అసలు ఎళ్లకూడదు, అట్లా ప్రతి ఒక్కరు ఎవరికి, వాళ్ళు నిర్ణయించుకొని గట్టిగా తీసుకుంటేనే నిర్ణయము, మారుతది లేకపోతే మన, పిల్లలు నెక్ట్ నెక్స్ట్ తరం భవిష్యత్తు ఉండదండి అసలు,
అవును ఎ ఎక్కడ ఇప్పుడు ఒకరు ఫాలో అయితే అది ఆటోమేటిక్,
నిజంగా గవర్నమెంట్ కూడా చెప్పాలి. ముందు గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ గట్టిగా ఇట్లా ప్లాస్టిక్ లో పెట్, భోజనాలకి వెళ్ళ అక్షంతలు వేసి వచ్చేయండి. తిని రాబకండి అలాగా అప్పుడు. వాళ్ళ భోజనాలు మిగిలిపోతాయి కదా, అర్థమైంది కొద్ది కోన్ రోజులు కోన్ రోజులకు, అర్థమైంది, అప్పుడు వాళ్లే అందట వాళ్లే మార్చుకుంటారు, రు అరటాకు లో భోజనాలు పెట్టాలి,
అవును
ఇలా ఇది వరకుఇస్తరాకులు కుట్టి ఇస్తరాకులు ఉంటాయి కదా, అవిఅయినా బెట్టాలి లేపోతే అరి, తాకులేనా ఆ రెండిట్లో ఏదో ఒకటి పెడితే, నే జనాలు తినేయల్లడం గమనించా, వాళ్ళలోనే మారుతారు పెట్టే వాళ్ళందరూ మారుతారు, అలాగా మార్ తీసుకురావాలి జనాల్లో ఏదో ఒక రకంగా లాభతే లాభ దు అసలు దాని వల్ల హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయిపోయి పిల్లల, కి అసలు మే
అయ్యో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఎంత మంది అండి పిల్లలు లేదంటే, అంటున్నారు ఒక మెసేజ్ చూసన్నారంటే, అంటే ఆటోమేటిక్ గా ఏ ఇన్స్టాల్ ఆన్లైన్ లో ని యాడయినా, ఆ ఈ విధంగా పూజలకు కోసం పిల్లలు లేరని ఎవరన్న మెసేజ్ పెట్టినారంటే దాని కింద కామెంట్లు చూడాలి మాకు ఫోర్ ఇయర్స్ లేదు టెన్ ఇయర్స్ లేదు అట్ల ఎంత మంది ఎంత పీ సి ఓ డి ప్రాబ్లమ్స్ లేడీస్ లో ఎక్కువ కూల్ డ్రింక్స్ ఈ పాస్ట్ ఫుడ్ సైడ్ వచ్చేవి అదే పానీపూరీలు ఆ ఇలాంటివన్నీ తినేసి ఆ పి సి ఓ డి వస్తంది పి సి ఓ డి వల్ల ఎంత మంది
అందులో ఈ రోజుల్లో అందరు చదువుకున్నామని చెప్పి ఏం పనులు చేయ కుండా కూడా ఉంటున్నారండి కూర్చొని కూర్చొని ఉన్న చోటే ఉండి బాడీలో వేడి ఎక్కువైపోయి ఆ ఒళ్లు కదలకుండా ఎక్కడిదక్కడ కొవ్వు పేరిపోయి ఒల్లులు పెంచేసి సీ
ఆ
పోతున్నారు ఇప్పుడు పిల్లలు అయ్యి తర్వాత ఆపరేషన్ల వల్ల లావు అయ్యేది అది మన చేతిలో లేదు అది మారిపోతారు కొన్ని మారిపోతాం అది వేరు కానీ దానికంటే ముందు మన చేతిలో ఉంటది అ కనీసం అరవై శాతం డెబై శాతం మన చేత్ తిలో ఉంటది ఏదేనా మగోళ్ళైనా ఆడోళ్ళైనా మన చేతుల్లో చాలా వరకు ఉంటంది మనం కిచెన్ మన వంట గది లో మనం ఏం తినాలి ఏం తినకూడదు అనేది మనము కొంచెం కఠినంగా మనం తీసుకుంటే మనం ఆరోగ్యం మన చేతి తిలోనే ఉంట
హ్మ్ మెయిన్ కిచెన్ రూము వాష్రూమ్ ఇవి రెండు క్లీన్ గా ఉంటేనేనండి డి ఇవి క్లీన్ చేసుకుం టూ మన తిం
నూనెలు ఎక్కువ వాడకూడదు ప్రతిదీ ఆ నూనె వేసుకొని వేయించుకొని తినడం అయ్యి రుచి గా తగులుతుండే సరికి ఆ రుచి కోసం ఎలకూడదు రుచి చి ఎప్పుడు వారం కి ఒకసారి నియమంగా పెట్టుకొని ఇష్టమైనవి చేసుకోని తిను మిగిలిన నా ఆరు రోజులు కఠినంగా నీకు ఇష్ట ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నచ్చిన నచ్చకపోయిన ఉప్పు కారం నూనె తక్కువేసుకొని తింటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు
ఆ
అన్ని అనుకుంటాం గాని ఇప్పుడు అనుకోడానికే మనం కూడా పాటిస్తాం పటించమో తెలీదు కాకపోతే కొన్నియినా ఇప్పుడు ఒకరికొకరు చెప్ కొంచెం ఒకసారి కాపోయినా ఒకసారైనా పాటించాలి కానీ
సరే అండి మళీ చేస్తాను